హలో వస్తుంద వాయిసు ఆ ఎందుకోల ఏం మూడు ఈ రెండు ఇంకా నెక్స్ట్ రెండు ఫోన్ మాట్లాడాలరా
ఇదయిపోయాక ఇంకో రెండ మరి ఇప్పుడు ఆస్
ఇది అయిపాక రెండు కాదు ఇది ఒకటి ఇంకొకటి
ఆహా
మొత్తం రావు ఒక కాల్ అయితే అది రీవరిఫైకిి పడిపోద్ది మళ ఇంకోసారి కాల్ చేయమని చూపిస్తది లేదా పోతది అబు పోతే మరి ఇంక డబ్బ వంద వేస్ట్
ఐదు వందలు ఏటీ
ఆ కాలికి వందా నీకు నీకేమో నాలుగు నాలుగు వందలు
స్పీకర్ అవ్వట్లే
స్పీకర్ అవ్వట్ల నేనా అది చూసాను స్పీకర్ పెట్టుకని వాడుకుందనుకున్న
ఊహు
ఇంకేటయితే చెప్పాలి నువ్వు వానుందా
బానేంది ఏముంటది ఎలాగైంది వారాణసి ట్రిప్
సూపర్ రా వారణాసి బాగా దర్శనం చేసుకున్నాం మళ్ళీ ఎలా అనిపిస్తుంది
ఏ అంత బాగుంది ఏటి
సోపరు కాసికేం తక్కురా అక్కడికి వెళ్ళాక అర్థమైంది బా నిజంగా మనం మాట్లాడుకున్నాం కదా జాబులు ఇవన్నీ కాదు కాని పీస్ఫుల్ లైఫ్ రా అక్కడ ఘాట్లను బతుక్కుంటూ హ్యాపీ లైఫ్ చిన్నగా తక్కువ శాలరీ నీ శాలరీ మీద నువ్ ఒ క్కడే బతుకుని ఇంకెవరిని బతకుండా సింపుల్ లైఫ్ అక్కడ అనిపించి నిజంగా నాకు ఉండదు ఎక్కడ అసలు ఉండదు కాశీలో నాన్ వెజ్ లేదు
అంటే ప్చ్ ఆ ఏరియా కొంచెం
ఉంది ఉంది ఏరియా దగ్గర్లో కూడా దొరకలే చాలా రో దొరకలేదు ఒక షాప్ లో నేను చూసాను దొంగలాగా వండుతున్న అంటే పైన వండుతున్నారు కింద షాప్ లో ఏమో లిస్ట్ లో ఏమి లేకుండా మెన్యూ లో అడిగితే పర్టికులర్ గా ఇగ వండిస్తారంట నాన్జ్ అంటే గుడ్డు ఉందిరో ఎక్కడో గుడ్డు చూసినా నేను ఎగ్స్ చూసా అంటే కాశీ ఘాట్లీ నీ చికెన్ లేదు కాసి ఘాట్లు తెలుసు కదా ఘాట్లు గుడ్ల దగ్గర నుంచి చాలా దూరం వెళ్ళిపోత అక్కడ ఉన్నాయి గుడ్లు ఇవన్నీ నూ ఊ
ఆహ అంటే బయ్ బై నెక్స్ట్ స్టేషన్ కి వెళ్ళిపోవాల కాశీకి నెక్స్ట్ స్టేషన్ కి నాన్ వెజ్ ఇ అనాలంటే
ఆ అంతే నెక్స్ట్ ఇయర్కి వెళ్లిపోవాలే
ఆహా అంటే తిరుపతి లాగే పైన
ఉండదు అస్సలా లేదు సేమ్ అంతే తిరుపతిలో మరీ ఉండదు లేరా ఇక్కడ ఉన్నది
ఇది పెట్టి గేమో
ఇది పెట్టి గేమ్ ఆడుకోవచ్చు కానీ గేమ్ లో భూతులాడేతాం కదా హలో నీ వాయిస్ అయిప హలో
అయి పదకొండు
హలో పదకొండ్ ఎందుకు రా ఏదో ఇదో పది నిమిషాలు ఇంకో పది నిమిషాలు అంతే ఇరవై నిమిషాలు టైం ఎంత అయింది నేను టైం చూసుకోలే ఆ పదకొండు అయిపోదిలే ఉమ్
ఇది ఇదిన్ నెక్స్ట్ ఇంకోటే
అంతే ఆ
అరే ఇప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు కదా
చేసుకోవచ్చురా కాల్ కట్టవ్వకుండా చూసుకో బ్లూటూత్ తగిలి ఆ అందుకే నెక్స్ట్ కాల్
ఆ అదే ఆ సరే సరే అదే ఫోన్ చిరాకు అ
భయమే అవుతుందారా బాబు నాకు ఇక్కడ నేను ఏటి నేర్చుకోవట్లేదు పైథాన్ నేర్చుకోందని అనుకుంటున్నా కాని పైథాన్ నేర్చు చ్చట్లే ఒక్కొక్కటి ఇంటర్న్షిప్ చేసుకోవడానికి వెళ్ళిపో నా లాంగ్వేజ్ లో అయిపోయి నేను ఇంకా లాంగ్వేజ్లు కూడా మొదలట్లే
మీ రూమ్మేట్స్ కూడా నేర్చున్నారు ఇదోటి
అ వాళ్ళకి ఒకడికి బాగొచ్చు జవా వాళ్ళ ఇంటర్న్షిప్ చేశారు నేను నాకు ఇది ఇది రాదు నా ఇంటర్న్షిప్ కూడా చేయలేదు
వాళ్ళకి డబ్బులు వచ్చాయి ఇంటర్న్షిప్ చేస్తే అ
వాళ్ళు పెయిరు చేసారు డబ్బులు కట్టి చేసారు
అలాంటివి చేసి వేస్ట్ రా హర్షిత్
చేసి వేస్ట్ అదే తర్వాత అర్థమైంది మాకు రీసెంట్గా అర్థమైంది ఫ్రీ ఇంటర్న్షిప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి ఇంకా పర్లేదు పర్లేదు ఒకటే కదా ఒకసారెకదా ఇట్స్ ఓకే ఆ మళ్ళీదాన్నీ గుర్చెయికే ఉమ్ చాట్ బోర్డ్ చెక్ చేస్తుందేమో మాకు తెలిసి చ ప్రసిందేక్తేమో దొరికుతం చాట్ బోడ్ చెక్ చేస్తే అయిపొద్ది
ఆహా
ఎలా కొచ్చెం ఉమ్
మాట్లాడకూడదమ్మా పెద్ద దానికోసం
అవును హెడ్డక్ వచ్చేస్తుంది రా బాబు విప్రీతంగా చదువు కాదు కానీ నాకు ఇక్కడ ముందు నుంచి తల బాగోదు ఒకటి
బిటెక్కే ఇంకా ఆడుతూ పాడుతూ అ అవ్వగోటైడమే
అడుతు పాడుతు బిటెక్ అయిపొతా జాబే రాదు
అదే నాక అందంటా
అదే భయం అయితుంది నాకు బండి తీసుకుందాం అనుకున్నాం రాయల్ ఎన్ఫీల్డ్
మ్మ్ అక్కడ అక్కడా
మ్మ్ అంత ఓకే లాస్ట్ వరకు కెల్లిపొయి మమ్మీ కూడా సరే అన్నారు మమ్మీ అంత అయిపోయిన తరువాత లాస్ట్ లో మాకు ఒక ఇల్లు ప్రాబ్లం వచ్చి పైసలు కొంచెం ఇదైతే ఇంక వద్దన్నారు అంటే డౌన్ పేమెంట్ ఫిఫ్టీ కే కావాలి అంత డబ్బులు సడన్ అంటే ఎలాగ అని చెప్పారు
కొత్తద సెకెండ్ హ్యాండ్ లా
ఫస్ట్ ఏ ఫస్ట్ ఏ కొత్తదే టూ ల్యాక్ ట్వంటీ పడుతాది వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ టూ ల్యాక్ ఫిఫ్టీన్ ట్వంటీ పడుతాది అలజి జీఎస్టీ అన్ని కలిపి క్లాసిక్ క్లాసిక్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ స్టిల్ల్ త్ బ్లాక్
ఉహు
క్లాసిక్ ఏ సెట్ అవుతుంది మన కటౌట్ కి లేదే కొత్తదే మ్యాట్ బ్లాక్ మ్యాట్ బ్లాక్ స్టీల్ త్ బ్లాక్ అనికొట్టు కనబడుతాది
ఆహా కాదు ఎట్ హైట్ అయిపోవా ఇంక సిక్స్ వన్ అన్నవా
నేను ఫైవ్ లెవెన్ రా
సిక్స్ కాదేటి నువ్వు
నేను సిక్స్ అనుకున్న మొన్నటి వరకు కరెక్ట గా చెక్ చేస్తే ఫైవ్ లెవెన్ ఒక్క సెంటమీటర్ తక్కువ ఒక్క సెంటీమీటర్ తక్కువ అంతే అర ఇంచు తక్కువ
పెరిగి పొతావులేర ఎంతసేపు
మరి పెరగాను జిమ్కి వెళ్ళిపోతున్నాను కదా అప్పుడప్పుడు జిమ్కి వెళ్ళిపోతాను చిరకు దొబ్బితే వెళ్ళను కాబట్టి అంటే జిమ్ వెళ్తే ఇంకా హైట్ అయిపోద్ది
ఆయి సరిపోద్లేరా నీ కటౌటీకి పొడుగ్గా గానే కనిపిత్తావు
ఆ పొడుగే నేను పొడుగే చాలా మంది ఉన్నారు పొడుగ ఇక్కడ
మ్మ్
హైట్ నాకే చాలు రా బాడి కొంచెం అందం అవ్వాలి బల్క్ కొడతున్నా మళ్ళీ బల్క్ చేస్తున్నా కట్ చేస్తున్నా బల్క్ చేస్తున్నా కట్ చేస్తున్నా మజలో సవ కొడదని ఫ్యాన్ లావు ఉన్నొల్తో మాకు ఇదే భాద రా సింపుల్ కట్ చేసావ అనుకో మజల్ పోతాది సన్నగా చేతులు కూడ సన్నగా అయిపోతాయి కాబట్టి బల్క్ చేయలి కట్ చేయాలి కాన్స్టెంట్ చేస్తే తప్ప మజలితో ఉండి సన్నమము
మీ డాడీకి బానే ఉందా
లేదు అలాగే నిన్న ఒక వారం ముందే ఫిట్స్ వచ్చింది మళ్ళీ హాస్పిటల్ కి తీసుకెళ్దాం అనుకున్నా కాని తగ్గిపోయింది ఆడనే తగ్గిపొయింది అదే ఫిట్స్ బాడీ లో హీట్ వల్ల వస్తాది కదా రాకూడదు అది బాడీలో హీట్ వల్ల వస్తుంది జ్వరం ఉంటే ఆ రోజు వచ్చింది బాగొలే ఎప్పుడు లాగే దగ్గర ఉండి మనిషి చూసుకోవలే ఎవరొ ఒకరు మమ్మీకి చాలా టెన్సెన్స్ అవుతున్నాయి ఇంట్లో
ఉహు మీ అక్క మరి
అక్క హైదరాబాద్ లో వర్క్ చేస్తాది కదార
వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టేసుకోమనాల్సింది కదా ఇలా డాడీకి బాగాలేదని
నేను మాట వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్తే వచ్చింది అయిపోయింది తిరిగి వెళ్ళిపోయింది కూడా వాళ్ళు బాగా ప్రెజర్ పేడుతున్నారు రా కొత్త కంపెనీ పిఏపి అంటే ఐడియా ఉందా పిఏపి కార్పొరేట్ లో పి ఎ పిస్ అంటే కార్పొరేట్ లో పి ఏ పిస్ అంటే టెంపరరీ వర్కర్స్ కింద
హూ హ్మ్
వాళ్ళు ఎప్పుడైనా తీసేస్తారు వాని వాళ్ళు ఉద్యోగాలు హోల్డ్ లో పెడత రు చేతులు పట్టుకుంటరూ ఇరుదిద్దామని అంటే ఎప్పుడునీ తీసేద్దామని మాక్క అంద ఆఫ్టర్ బియింగ్ సిక్స్ మంత్స్ చేసిన తరూవాత కూడా ఇంత వరకు పర్మనెంట్ చేయలేదు మక్క మళ్ళీ ఏ ఇది ఇ లాస్ట్ టైం కంపెనీ జస్ట్ ఈ కంపెనీకి ఎందుకు మారింది శాలరీ ఎక్కువ పెంచారని అయినా సరే వీళ్ళు ఏం చేసారు పిఏపి లో ఉంచి ఇప్పుడు ఒక టెన్ కే తగ్గిస్తున్నారు ప్రతి మంత్ ఫిఫ్టీకే వస్తుంది మంత్ కి ఫార్టీకే ఇస్తున్నారు టెన్ కేే తగ్గించ తగ్గించి మక్కకి చాలా ఫో ఇది పెడుతున్నారు అన్ని పనుల కోసం
మీ అక్క ఏంటి పైథాన్ నేనా
మక్కకు అంతారద్ర మక్క డిగ్రీరా ఆదిత్య డిగ్రీ కాలేజ్ అకౌంట్స్ మాక్క అకౌంట్స్ హ్మ్ అదే మస్త్ స్ట్రెస్ ఉంది మొన్న బండి వారికి వెళ్ళపోయిన ఇట్లా అడిగేసరికి మక్క అంటుంది చాలా స్ట్రెస్ గా ఉంది నాకు కూడా ఇబ్బంది ఉంది అకౌంట్ అంటే నేను ఇంకా అన్న సరే ఓడిలేయ్ అయితే బండి తర్వాతైన తీసుకు కొందం మళ్ళీ మాక్క కూడా జాబ్ మానేసింది అనుకో ఇక్కడే బీటెక్ లోనే తిప్పాలరా బీటెక్ ఎందుకు తిప్ప వ అమ్మాయిలు ఉండ్రూ ఎవరు ఉండ్రూ ఎవరి ముందు తిప్పుతవు రా
అవును సెకండ్స్ లో తీసుకోరా రాయల్ ఎన్ఫీల్డ్ ఏదోటి
సెకండ్స్ లో కూడా ఈజీగా నీకు వన్ లాక్ వన్ లాక్ ట్వంటీ వన్ లాక్ ట్వంటీ ప్లస్ అవుతుంది రా దాని బదులు ఇంకో ఫిఫ్టీ పెట్టుకంటే కొత్త మోడల్ వచ్చేతుంది కొత్తది అ నేను ఏం చేదావ అంటే ఇక్కడే ఇక్కడ టూ ఇయర్స్ వాడి ఇ ఇంటికి తెచ్చుకుంటా అదే నా బండి కింద అదే కొత్తది తీసుకొందాం అంటున్నా కొత్తది సెకండ్స్ కూడా అంత ఈజీ గా దొరకదు ఈ చిన్న ఊరు కాదు ఈ ఊర్లో వెళ్డానికి దారిలు ఉండవు తెలుసు కదా కొండ అడవి ఇప్పుడు నాకేమనా అయింది అనుకో ఇక్కడ నుంచి తిరగడానికి కాలేజ్ లో తిరడానికి కొండరా బాబు ఎక్కలేకపోతునా అలా చేసిన కదే సరదా నాకుండాలని బండి అంతే
ఆహ పెట్రోల్ కి ఎక్కువ అయిపోది రా మెయిన్ రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకు దమ్ అనుకుంటున్నావ్ కదా
రాయల్ ఎన్ఫీల్డ్ తక్కువ రా పెట్రోల్ అడిగితే మైలేజ్ ఎక్కువ మిగతా బండ్ల కన్నా దానికి ఫటీతది నలభై ముప్పై ఇస్తది స్టార్టింగ్ నలభై ఇస్త
ను నువ్వు నువ్వు కొండల్లో వెళ్తున్నావు ర ప్లెయిన్ రోడ్ మీద కాదు
అవునా మిగతా బండి అయితే ఎంత అయితది కేటీఎం తీసుకున్నా అనుకో ఈ టైమ్ లో మేతలు తీసుకున్నట్టు కెటిఏం మోహన్ టో అదే అంటన్నా ఇంకే బండి తీసుకున్న స రే దానికి తక్కువ ఇంకా ఇదే బెస్ట్ ఇది కూడా ఫార్టీ ఇస్తుందిరా ఏంటి ఇది ఏం టి ఏం టి హైయెస్ట్ మైలేజ్ లో అది ఫార్టీ ఫార్టీ టూ వతుంది ఆ ఇంకో కాల్ చేయి ఇంకో కాల్ చేస్తాను చూడు సరే సరే కట్ చేస్తాను చూడు